హాయ్ అండి
ఏం చేస్తున్నారంండి
హలో ఆ వినిపిస్తు సున్నాండి
ఉన్నిస్ తిన్న అండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా నూట యాభై
ఇంకా నేమి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే వర్క్ అయిపోయింది టీవీ చూస్తున్నాము
టీవి చూస్
ఆ టీవీ చూసాము పిల్లలు టీవీ చూసాం అని తీసుకున్నారు
లంచ్ లో లంచ్ లో ఏం చేసారు
ఆ చికెన్ కర్రీ అండి ఇవాళ మ్యారేజ్ కెళ్లేసి వస్తున్నామండి అంటే అక్కడేది తీసి వస్తున్నామండి
ఊహూ
మ్యారేజ్ బా జరిగిందా
బా జరిగింది ఫంక్షన్లనుకొని వెళ్ళాము ఆ ఫంక్షన్ల్ కూడా ఎప్పుడు బిర్యాని నా చాలా కొత్తగా ఉంది బాగుంది అసలు ఎప్పుడు చెయ్ లేదు అది పెద్ద ఫంక్ష వాళ్ళ అం బాగుంది దాంట్లో మంచి అనిపి వచ్చిందండి ఆ ఫంక్షన్ల్ హాల్ అయితే చాలా బాగా అనిపిచ్చింది మ్యారేజ్ ఇది కూడా మంచిగా జరిగింది చాలా మంది వచ్చాడు మంచి ఉన్నదండి మీరు కూడా వస్తే బాగుండేది ఇంటి దగ్గర వర్కుందని
వద్దాం అనుకున్నాం గానీ సిటీకెళ్ళే వర్క్ ఉంటే వచ్చామండి
కోసం వెళ్ళారా అండి సిటీకి లేదంటే జాబ్ చేస్తున్నారా
లే జాబ్ చేస్తున్నామండి టుమారో లాగిన్ చేయాలి అందుకే ఈరోజొచ్చాను ఇంట్లో ఒక ఒక కార్యం ఉంటే మొన్న మొన్న ఇంటికి వచ్చాము ఆ కార్యం అయిపోయింది చుట్టాలందరూ ఇంటికెళ్ చెప్పేదానికొ చేశామండి ఇప్పు హ్మ్ ఇంతకుముందే వచ్చాము ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నా
చెప్పండి సార్
టే మీరు గవర్నమెంట్ జాబ్
ఒక ప్రైవేట్ జాబ్ లేదు జస్ట్ పార్ట్ టైమ్ లాగా వర్క్ చేస్తున్నానండి వేరే జాబ్ కోసమే ట్రై చేస్తున్నా
గవర్నమెంట్ జబ్ కోసం ట్రై చేస్ తిన్నారా
అది గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేస్తారు
ఇంక ఏమన్నా ఎగ్జామ్స్ రాసిర్రా అండి గ్రూప్స్ లాంటివి ఏమైనా ఎగ్జామ్స్ రాసిర్రా
ఆ లేదు ఆ అంటే ఇంకా నాకు రీసెంట్ గానే ఛాన్స్ వచ్చిందండింటే క్వాలిఫై రీసెంట్ గానే గ్రాడ్యుయేట్ అయ్యాను సో ఎన్ని రోజులు గవర్నమెంట్ దని కోసం మాకు కాలిఫికేషన్ గత లేటు ఉండే ఇప్పుడే క్వాలిఫికేషష్ అనేది వచ్చి ఇప్పటి నుండి ఇప్పుడు గ పడితే రాద్దామని అనుకు ఓకే సార్ అన్న తర్వాత ప్రిపరేషన్ ఎ ఏం అవ్వట్లేదు ఎట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ కోసం మళ్ళీ గవర్నమెంట్ కోసం ప్రిపేర్ అయితునా
మ్మ్ హ్మ్
జాన్వేరీ ట్వంటీ నుంచి ఫైవ్ డేస్ మీరు ఆ
అంటే మేము కూడా ఇప్పుడ వర్క్ ఏదైనా వర్క్ చేద్దామని ఒక స్కూల్ లో వర్క్ చేసుకున్నాము టీచంగ్
ట్వంటీ ఎయిట్ థర్టీ అంట
కాలేజీ ఉందని తెల్ ఏదో ఒక వర్క్ చేయాలి ఇంట్లో ఉండొద్దు అనిపిస్తుంది ఖాళీ ఉంటే మంచిగా అనిపిస్త లేదనీ ఏదైనా ఒక వర్క్ చేద్దామ అని ఇప్పుడే చూసుకుంటున్న అ టీచింగ్ అనేది ఒక సెక్టార్ అండి చేయాలీ హాలిడేస్ తర్వాత
నేను ఫోన్ ఆ అంటే నాది కూడ టీచింగ్ సైడే అండి అంటే నార్మల్గా పార్ట్ టైం చేస్తున్నాను ఇంట్ లో వాళ్ళ పైన ఆధారపడకుండ మన కాళ్ళపైన మనం ఉండాలి అని నెక్స్ట్ ఒక టీచింగ్ సైడే వెళ్ళాను కపోతె అే అది నా మెయిన్ గోల్ కాదండి వేరే ఇది వేరే ప్రైవేట్ జాబ్ కోసమే చూస్ స్తున్న అంతలోపు ఎవరు పైన ఆధారపడకుంట ఈ జాబ్ చేస్తున్నాను
అవునండి మీ మీవ అందుకోసం మీరు పార్ట్ టైమ్ చేస్తున్నార అయితే
ఓన్లీ నా
మీకు ఆవుట్ ఆఫ్ విలేజ్ అన్న ఉద్దేశం ఉందా అండి తెల్వద్ అనుకుంటున్నారా
ఆహా లేదు
అంటే బయటికి తీసుకురాకుండ కొంచెం ఏదైన జాబ్ చేయాలని అనుకుంటరు కదా కొంత మంది అలాంటివి ఏమన్నా ఉన్నాయ లేదంటే మన ఇండియాలోనే ఉండీ ఏదైన సాఫ్ట్వేర్గా లేదంటే గవర్నమెంటే చేద్దాంమను
లేదు వేరేవి వేరే విదేశాలకు వెళ్ళే అసలు ఆలోచనే లేదు ఇక్కడనే ఏదో ఒక చిన్న జాబ్ అయినా కూడ ఇక్కడె చేసుకుంటూ ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను
మరి హాలిడేస్ ఎట్లా మ్..
ఆ.. హా. లేదు అంటే ఇన్స్టిట్యూట్ లో పర్మిషన్ ఇవ్వరండి ఇంక మాకు వన్ వన్ మంత్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటే ఓన్లీ సండేసే ఉంటాయి లీవ్స్ సాటర్డే రోజు కూడా వర్కింగే ఉంటది మా మాకుప్పుడు టూ త్రీ డేస్ లీవ్స్ కావాలంటే ఒక వన్ మంత్ ముందే అప్లికేషన్ యూ లెటర్ అనల్ పెట్ ట్టాలి అదే ఒక లేకపోతే సిక్ లీవ్ అయితే ఒక వ మంత్ కి ఒక సిక్ లీవ్ అనేది ఉంటది ఖచ్చితంగా రీజన్ చెప్తేనే పంపి
వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాలంటే అట్లా ఏం లేదండి మరి
ఇంటికి వెళ్ళాలంటే మనకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి
ఫెస్టివల్ ఉందని తెలుస్తది అంటె ఫెస్టివల్ మాకు ఎట్లనా ఫెస్టివల్ ఉంటది వెళ్తారని తెల్సు కదా దాన్ని కూడా వన్ మంత్ ముందే అడగాల అండి లీవ్ మరి
ఏ ఫెస్టివల్ కి లీవ్స్ అనేది ఇవ్వరు ఓన్లీ బిగ్ ఫెస్టివల్స్ కి మాత్రమే లీవ్స్ ఇస్తారు చిన్న చిన్న ఫెస్టివల్స్ కి ఇన్స్టిట్యూట్ లోనే సెలబ్రేట్ చేసుకుందామని చెప్తారు
అంటే ఇప్పుడు దగ్గరలో పెస్టవెల్ ఉంది కదా ఇంకా మొన్ననే వెళ్ళొచ్చీరు కదా ఇ మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేదా నీకు
ఆహా అస్సలు ఇవ్వరు అది ఫస్ట్ ఈ ఇది ఇవ్వాలంటే దానికి వెళ్ళొద్దు అనే కండిషన్ పెట్టారంండి
అంటే ఈ ప్రైవేట్ జాబ్సే అంట్లా ఇట్లా ఉం టది అనుకుంట అంతే ఉంటది జాబ్స్ వాటికి చాలా తక్కువ తక్కువ సాలరీస్ మళ్ళీ ఎక్కువ ఇట్లా ప్రెజర్ ఉంట అది బాగా బీన్స్ పెద్ద టెన్షన్ పడాలి మనం
చా చాలా ప్రెజర్ మళ్ళీ ఈ మధ్యలో ఈ మ ఇలా వర్క్ లో కూడా చాలా ప్రెజర్ ఉంటుంది చిన్న జాబ్ అయినా కూడా చాలా ప్రెజర్ ఉంటుంది టెన్ అవర్స్ నైన్ టు టెన్ అవర్స్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది
అ ఉ ఈ శాలరీ వస్తే మొత్తం మీరే ఉంచు
కొంచెం అనిపిస్తా నార్మల్గా సాలరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే అందులో ఫార్టీ పర్సెంట్ అనేది ఇంటికి పంపిస్తా ట్వంటీ పర్సెంట్ అనేది మిగతా ఫార్టీ పర్సెంట్ హాస్ అవుతుంది ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ ఏమో సేవింగ్స్ కి
ఉ ఎంతైనా గవర్నమెంట్ జాబ్స్ బెటర్ కదండీ అసలు
ఆవును బాలే బాలేదు అంటే లీవ్స్ ఉ అయి ప్రెజర్ అనేది ఉండదు ఇన్ అవర్స్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది
ఉ కరెక్ట్ గానే ఏన్ ఎంత వర్క్ చేయాలో అంతే చేస్తరు మనం ఎప్పుడు లీవ్ కావాలన్నా కొంచెం టైమ్ బట్టి టైమింగ్ నీ బట్టి తీసుకోవచ్చు మరి గవర్నమెంట్ ఏమన్నా గోల్ పెట్టుకున్నారా ఏదైనా గవర్మెంట్ జాబ్ రావాలని పెట్టు కున్నార
ఇప్పుడైతే అలా ఏసై ఓ అంటే గ్రూప్స్ ఉన్నాయి కదా గ్రూప్ టు రాద్దామని అంతే
బుక్ అంటే ఏ ఎగ్జామ్ అంటే ఏం క్వాలిఫై ఉండాలి
నాకు గ్రాడ్యుయేట్ అయ్యింటే చాలు అని నాకు తెలుసు కానీ నాకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం గ్యాదర్ చేయలేదు అంటే ప్రస్తుతం ప్రైవేట్ సెక్టార్ కోసమే చూస్తున్నా కాబట్టి గవర్నమెంట్ పైనంత కాన్సట్రేషన్ లేదు కాకపోతే ఇప్పుడు ప్రైవేట్ లోనే ఉన్నా కదా ఈ దీని వల్ల నచ్చట్లేదు అందుకే ఇప్పుడు గవర్నమెంట్ వెళదామని అనిపిస్తుంది
ఇప్పుడు మీకు ఎప్పుడైనా చదువుకోవడా మీకు టైం దొరుకుదా మరి ఏదనా జాబ్ మీ పార్ట్ టైమ్ జాబ్ చేసు కుంటూ
లేదు హ లేదు చెప్పాను కదా ఇక్కడ టెన్ అవర్స్ సవుతుంది అక్కడికిెళ్ళి ఇకడికి వచ్చేసరికి మొత్తం ఓపిక అనేద ఇళ్తు మార్నింగ్ ఒక వన్ అవర్ నైట్ ఒక ఒక టూ అవర్స్ అలా చదువుకుంటున్నా
అ ఫెస్టివల్ ఉంది కదా మరి ఆ మీరు మళ్ళీ వెళ్ళది కదా మరి ఫెస్టివల్ కోసం ఏమన్నా పిండి వంటలు ఏమన్నా చేసి పెట్టిదా మీకు మీ అమ్మ వాళ్ళు తెచ్చుకున్నారా
అ లేదు అంటే నేను ఇంటికెళ్ళింది ఒక చెడు దక్ చెడు కార్యం పైన కదా ఇప్పుడే జరిగిపోయింది అంత అంత అయిపోయింది కదా సో అప్పుడు అలా ఏం లేదు మళ్ళీ అందరు చుట్టాలు వాళ్ళందరు వెళ్ళేసరికె నిన్న అయింది ఈ టైం లేకుండే అమ్మ వాళ్ళకి ఏం టైం లే అ ఇక్కడ ఇప్పుడు నేను ట్లు వర్క్ చేస్తున్నా అని చెప్పా కదా బల్లు ఫెస్ ఫెస్టివల్స్ బాగానే సెలబ్రేట్ చేస్తారు వాళ్ళే పిండి పదర్ధాలు అవన్నీ స్వీట్స్ ఇస్తారు అదొక్కటి బెటర్ అనిపించింది
ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఫెస్టివల్ ఎం తీసుకులేదా అయితే ఇంటి దగ్గర
అహ లేదు
ఎప్పునుంచి
అవును మీరు చేసారా అండి పిండి పదార్థాలు మా త ఏ
వాళ్ళ అంట్లా ఏమని వేయాలి పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసం అనే ఇక దగ్గర్లో ఉంది కదా టూ త్రీ డేస్ పండుగ ఉంది అనగా పిండి అట్లా పట్టించుకొచ్చి చేయ్యాలండి ఆ అవి టూ డేస్ పడుతుంది చేయడానికి పటిచ్చ కేసు ఒకే అండి
కొత్త దుస్తులు తీసుకున్నారా
తీసుకుంటామండి ఒక త్రీ డేస్ బిఫోరే ఇంకా కొత్త బట్టలు ఇంకా తీసుకొని ఆ పిండి మంటలు తయారు యడానికి ఏమైనా సామానులు ఉంటే తీసుకొని చేసేస్తాం పడుగ ముందు వరకు టూ డేస్ లో అన్ని కంప్లీట్ చేసుకు కుంట మండి మీరు ఎట్లా చేసుకుంటారు ఫెస్టివలు ఊర్లో చేస్
ఊర్లో జరుపుకుంటే రీ ఫస్టు ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి బాగా జరుపుకుంటామండి అంటే చ వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అండి ఇది మాకు కొంచెం బాగానే సె సెలబ్రేట్ చేసుకున్నాం కాకపోతే తనని మిస్ అవుతున్న
అవుతుని మ
వినిపించలేదు
చుట్టాలు ఎవరైనా వస్తారా అండి మరి పండగకి
అ
అంటే మీరు ఇప్పుడు లేరు గా నీ ఎప్పుడైనా వేరే ఇప్పు ఏం చేస్తుప్పుడు ఎప్పుడైనా
అహ అవు ఆ వస్ సరే మంచిగా జరుపుతుంటారు
సరే అండి మరి ఓకే అండి బాయ్
ఓకే అండి థ్యాంక్ యూ
అ
ఆ